ఎస్ చెప్పండి నమస్కారం అండి చెప్పండి
ఏం జేస్తున్నారండి
మేము ప్రయోగాల్ చేస్తున్నామండి
అది కాదండి ఈకు కొంచెం మెన్ మెదడు అనేది వాడండి
వాడం
ఉ అదలా పెడితే సరిపోతుంది కదండి ఎందుకు ఊరికే టెన్షన్ పడ్డారు
అంటే మన బ్యాక్ ఏమనాయితే అండి కొత్
ఏ ఏం కాదండి మేము ఆల్రెడీ ప్రయోగాలు చేసే మీక్ చెప్తున్నాం
అవున అండి
అవునండి ఊ మంచిగా పది నిమిషాలు దాన్నోదిలేసారంటే దాని పాటిగాది దుకుతుందండి
పది నిమిషములా అండి
అవునండి పదిమిషాల కన్నా ఎక్కువ పట్టదు
ఓకేనండి మీరు చెప్పింది మేం వింటామండి
ఊ
ఇ
చెప్పండి చెప్పాలండి మీరు
మేము రోజూ వంట చేస్కుందామని ఆలోచిస్
చేస్కోండి ఆ దాంట్లో ఒక పర్లు కాకపోయినా కింద చేసుకోవచ్చ అండి కర్రీ కింద చేస్కుని వండవు రైస్ తాన్లో పెట్ మనం రైస్ తెచ్చుకోవాలి
రైస్ ఎందుకండి రైస్ ఆ మా హాస్టల్ లో పెడతనండి
ఆ అండి అప్పుడు తె తెచ్చుకొని కర్రీ చేస్కోండి మీరు మష్రూమ్ కర్రీ చేసుకుంటారా మష్రూమ్ కర్రీ మీరు చేసింది మీ మీరు చేసింది నేను తినాలనుకుంట్ న్నాను
ఓ మంచిదండి మీ దగ్గర సౌ శబ్దములు బాగా వస్తున్నావండి చూసుకోనేదము
నా దగ్గర గోళీలాడుకుంటున్నారండి
మీరు కింద ఉన్నారా అండి
అవునండి
కింద ఏమి చేస్తున్నారు
అంటే మీ తమ్ముడు గారికి ప్లేట్లు తీసుకురమ్మని చెప్పాము దబ్బు తమ్ముడు గారికి
దుబ్బ తమ్ముడాఅండి తప్పండి అలా పిలవడం దుబ్బ తమ్ముడేందండి
ఆ తమ్ముడికి కొంచెం బతకడం ఎక్కువండి
అన్నీ ఎక్కువేనండోయ్
ఊ ఇద్దరం ఉంటే అన్నదర కాల్సుందండి ఇట్ట తెలేదు
ఓ వారి వారి వారితో మాట్లాడుతుంటారండి ఏవండు ఓయ్ ఇందులో నుంచి పొగలు వస్తున్నాయండోయ్ బొక్కలో నుంచి
వస్తాయి వస్తాయి అండి కాదండి అదే అండి మాకు మండినచో ఆంటీ గారి ఇచ్చినది మేము మా మాత్రమే తినదము మేము మీకు
మీరు అలా అలా తిని చూడగలరా ఊగుతుందండి ఇదేం కాదండి
ఏం కాదండి వదిలేయండి
ఆంటీ గారు ఇచ్చిన దాని ఒకసారి తినుము
ఏదైనా అంటే మేము నేను కొంచెం బయట న వాహనాల్లో నిలిపోయే దగ్ర ఉన్నాను
ఏందండి
వాహనాలు నిలుపుతారు కదా
అక్కడ దోమలు బలు ఎక్కువగా ఉన్నాయండి బాబు
లేవండి నా నా కాడికి ఒకటి రాలేదండి
మీరు కూడా దోమే కదండి అందుకే మీ దగ్
ఆ అంది వేలో ఉన్నాయండి ఇంకా రాలేదు నియర్లీ హాఫ్ వే వచ్చాయి వస్తున్నాయి వస్తున్నాయి దగ్గరకు వస్తున్నాయండి
పిలుచుకోండి పిలుచుకోండి మా ఆంటి గారు ఈరోజు ఏమి చేశారు కింద భోజనం తెలియడం లేదండి
మీరు మొక్కజొన్న తిన్ తినేసి ఓ కింద అవి చూసుకొని మళ్ళా రాత్రి మేము రాత్రి వేళ ఈరోజు
అంటే ప్లేటు ప్లేట్ తులుతుందండి
అందుకే రివర్స్ పెట్టండి ప్లేట్
రివర్స్ అండి రివర్స్ పెడితే తులగా అండి
తెలువదండి
మరో శబ్దం వస్తుందండి
అంతే అండి మీరు దాన్ని ఎత్తిచ్ పెత్తి చూసేట జాగ్రత్త అండి పైన వాటర్ పడతాయి నీళ్లు పడతాయి వేడి నీళ్లు అవునండి దూరంగా ఉండి మొహం దూరం పెట్టి ఒక్క ఒకసారి అట్ల ఎత్తి చూడండి
ఎందుకండి పది నిమిషాలు ఉండే సరిపోతదిలేండి
పదహైదు నిమిషాలు పెట్టుకోండి ఇంకో ఐదు పది నిమిషాలు పెట్టుకున్నారంటే మీకు అట్ట సరిపోతుందండి మీకు మంచిగా ఉమ్ ఏమంటారు బాగా ఉడికి వేడి వేడిగా మీకు మొక్కజొన్న తయారైతుంది
మీరు ఇక్కడ దాన్ని ఉడకడానికి ఎక్కువ పెట్టారు కదండి హీ ట్ అందుకని అలా ఉబుకుతుందండి చిన్నగా పెడితే ఏం కాదు కదండి కూరలు
తిన్నాను ఏం కాదండి
అలా ఊ ఊలకదు కదండి కిందకి
ఉలకదండి ఫాస్ట్ కావాలని అట్లా పెట్టామండి
మీ ఆలోచన చాలా బాలేేదండి హలో
హలో
చెప్పండి
అదే అండి ఫాస్ట్ ఫుడ్ గబానీ ఉడకాలని అలా పెట్టాం అని మేము
మీ తెలుగు చాలా బాగున్నదండి
లేనిచో మేము అలా పెట్టమండి
అవునండి
మ్మ్ మధ్యలో గుడి పెట్టుకోండి మీరు
నాకు అదే బెస్ట్ అనిపిస్తుందండి
మ్మ్ పెట్టుకోండా కానీ లేట్ అవుతుంది సమయం ఆలస్యం అవుతుందండి
పర్వాలేదండి మీరు మాతో ఉన్నంత వర మ్మో
ఒక్
అయ్యో భయం అయితుందండి దీని చూస్తుంటే నాకు
ఎంకాదండి మేము మీతో ఇంకా ఎక్కువ సమయం ఉన్ ఉంటాం కాబట్టి అంతలోపుల అది అయి ఉంటాయి గాని మేము ఉద్దేశపూర్వంగా ఉన్నామండి ఇట్లా
ఏవండోయ్ మంట తగ్గిస్తే ఎగరట్లేదన్డోయ్
ఆ ఎగరవండి కానీ ఆలస్యం అవుతుందండి ఆలస్యం అవుతుందండి
ఆలస్యం అమృతం విషమన్నారు కదా అండి అమృతమయినా అవ్వచ్చు విష ఏమైనా అవ్వచ్చు అండి మనకి ఇప్పుడేం విషం కాదు కద అండి అమృతమే కదా
అవునండి ఆకలి అన్నారు కదండి
పర్వాలేదండి మా మా పీజీ యందు ఫుడ్ పె ట్టేసింటారండి ఇప్పుడు
మ్మ్ మేము మీకు పప్పు దినుసులు ఇచ్చినాము ఆ పప్పు దినుసులు నానబెట్టి మా పొద్దున ఆ కషాయం లెక్క చేయిస్తారండి
మీరు మాకు నెయ్యి ఇవ్వలేదండి బాబు
అవి అన్నీ తెస్తామండి పప్పు దినుసులు నెయ్యి
మేము రోజు అంటే అవ్వదండి మీకు
ఏమండి
సేవలు చేసుకుంటూ ఉండడం మా యొక్క జీవిత లక్ష్యం కాదు కదండి
ఆ ఒక్క పని చేయండి ను ను మీరు తాగండి మీకు మేము వేరేది తెచ్చిస్తాం
అవునండి
మ్మ్ అవునండి
నిజంగా తెస్తారా అండి అది నిజంగానే పని చేస్తుంది అంటారా అండి మాకు
చేస్తుంది అంటారండి
దాన్ని తాగ దాన్ని తాగాక తినకూడదా అండి
తినకూడదు అండి ఏమి తినకూడదు దాన్ని రెండు రకాలండి ఒకటి వాటర్ లో మూడు రకాల ఆ పౌడర్లు కలుపుకొని తాగాలి ఇంకోటి వేడి నీళల్లో ఇంకో పౌడర్ ఉందండి దాన్ని కలుపుకొని తాగాలి
అంటే ఇప్పుడు మీరు ఏమంటారు నా కప్పు కూడా తెచ్చిస్తారా అండి మీరు
అవునండి కప్పు కూడా తెచ్చి ఇస్తాం
ధన్యవాదాలండి ఇది చాలా ఉచితముగా ఉన్నదండి స్లోగా పెట్టుకుని బాయిల్ చేసుకోవడం చాలా మంచి దండి
అవునండి
మీకు కొంచెం డయాబెటీస్ కదండి ఆపుకోలేరండి
దానికోసం నిన్ నిన్న మొన్న వేచి ఎంతమంది వేచి చూసారు తెల్సా ఆరు మందండి ఇదా నీకు మూడు సార్లు ఉడగబెట్టావండి
అబో
రెండు రెండు లక్క మూడు సార్లు అడగ తిన్నావండి ఉన్నా పది రూపాయలు లెక్కనమ్మే ఒకటి అట్లా అమ్ముదాం అనుకుంటే అందరూ నేను అది తెచ్చా నాకు ఫ్రీ ఇది తెచ్చా ఫ్రీ అని అందరు వాళ్లేే దొబ్బే సారు అండి రూపాయి కూడా రాలేదు మీరు ఆంగ్లం మాట్లా డ కూడదు అండి
క్షమించండి క్షమించండి మీరు మా ఆంగ్లమును క్షమించండి మమ్మల్ని కూడా క్షమిం చండి మీరు తినండి బాగా
ఉ మీ రూమ్ మీట్ మీకు పెరుగు ప్యాకెట్లు తెస్తుందండి
మా
మీ రూమ్ లో ఉన్న అమ్మాయి గారు
కాఫీ అంటే ఇష్టం అంట అండి సో కాఫీ పెట్టుకోవడానికి తెచ్చుకుంటున్నారండి పాలు వారికి కాఫీ టీ అంటే మరి మహా ఇష్టం అంటండి ఇప్పుడే చెప్పారండి వారు ఆల్రెడీ తెచ్చుకున్నారండి ఇందాక వెళ్ళినప్పుడు మీరు చూసారు కదా అప్పుడు తెచ్చుకుంటే ఆ పాలు పగిలిపోయాయి అంటండి పాపం దాని యొక్క సమయము అయిపోయినదంటండి
అందుకని మార్చుకునే దానికి వెళ్ళారండి
లేదండి కొత్తది తెచ్చుకోవడానికి వెళ్ళారండి ఏమో అండి
ఆ మీ ఇంకో స్నేహితులు లెక్క గొడవ పెట్టుకున్నారు
ఎవరండి లేదు లేదండి వారంటే అలా చేస్తారు ఇగ అందరూ అలానే ఉండరు కదండీ ఏంటండి
ఏందండి మేమేమి అనలేదండి అదే అండి మీ ఇంకో స్నేహితురాలు అప్పుడు గొడవలు పెట్టుకున్నారు కదండి
హ
దాని గురించి మాట్లాడుతున్నామండి
లేదండి లేదండి అందరు అలానే ఉండరు కదండీ
అవునా అండి
ఉం అవునండి
చెప్పండి మాకు ఇక్కడ సమయం చూ సమయం చూపిస్తున్నది కదండి అది చూపయట్లేదండి ఇక్కడ నాకు మేము మీకు సమయం అయిన చో మీరే కట్ చేయయాల్సికుంటున్నాము
మేమే చేయొచ్చా అండి
ఇప్పుడుగాదు సమయం చూసి చెయండి మేము ధన్యవాదాలు చెప్తాం మీకు మాకు కొంచెం
మేము కూడా మీకు ధన్యవాదాలు చెప్తామండి ఆగితే కొంచెం కొన్నిన్ని కొన్ని ఆగినచో కొన్ని అవునండి
ఉం సరే అండి పర్లేదండి మీరు చేయవచ్చ చేయాల్సిందిగా కోరుతున్నామండి మేము
ధన్యవాదాలండి
ధన్యవాదాలు మీతో మాట్లాడినీ దానికి మేము చాలా అదృష్టం ఫీల్ అయితున్నాము మీరు ఇంత కాల్ సమాప్తం చేయగలరా
మీరు చేయొచ్చు కదా అండి మీరు చేయ్యలేరా
మా అక్క అది చే చేసేదాన్ని కనపడట్లేదండి అందుకే మీరు చెయండి బాయండి